చేస్తున్న ఏం లేదు ఈది అన్నం తిన్నా ఇప్పుడు పాపకు తానం పోద్దామని చూత్తాన ఇగ
ఆహా వంట చేసారా అయిపోయిందా
అయిపోయింది
ఏం స్పెషల్ సండే కదా
ఇవ్వాలా చికెనా
చికెనా మాది సాంబార్ చేసినుంటిని
ఊ
మా ఆయన డ్యూటికి వెళ్ళిండే సాయంత్రం రాంగ ఏదన్నా తస్తాం లే అ ఇప్పుడు ఎందుకనేసి సాంబారు చేసాను
ఉహు
మళ్ళీ గ్యాస్ కూడా అటో ఇటో ఉంది అసలుకు ఎప్పుడు అయిపోయిద్దోలే భయం వేస్తుంది మళ్ళీ గ్యాసు దొరుకు గ్యాస్లు దొరక
ఆ దొరకట్లేవు
మీరు చికెన్ కర్రీ ఎలా చేస్తారు
ఫస్ట్ ఆ ఉల్లిగడ్డలు అవి ఉంటయిగా పోప్ వి అయన్ని కోసి
అ
పచ్చిమిర్చి కోసి నూనెల ఎంచి తర్వాత చికెన్ కి అన్ని అల్లం పసుపు పూ ఆ కారం ఉప్పు అన్ని పట్ టిచ్చి అల్ల ఎసేత్తా కడుగుత చికెన్ ని కడిగి పోయి మీద పేడుదా
హ
పొయ్యి మీద పెట్టి అది ఉడికిందో లేదో చూస్తాైగా నిమిషాాల మీ నిమిషాలు ఒసారి ఇట్ చూర్తా ఇట్లా గంటే తోడి కడుపుతా కాలిపినాంక అగు హు అయితే ఫ ఇగ ఫ్రై అట్లనే లెక్కయినా చేసుకోవచ్చు మేడం నీళ్ళ ఆ నీళ్ళు పోసుకుంటే నీళ్ళు పోసుకోవచ్చు మాని ఇష్టం
హు ఇగ పూరి చేసుకుంటారా చికెన్ లోకి చపాతి చేసుకుంటారా
డే చేత్త శాత కాకపోతే చేసుకు
అంతేనా హు మేము చికెన్ కడిగేసి ఆ టమాట ఇస్తాను ఎక్కువ శాతం మేము నేనే మో ఫ్రై తింటాను మా హస్బెండ్కి ఏమో టమాటా గ్రేవీ లాగా ఇష్టంమన్నట్టు పులుసు కూూర లాగా ఇష్టంమన్నట్టు ఈ సాంబార్ చేసాను కాబట్టి నేను కూడా ఫ్రై యే చేస్తాను
ఎందుకని సాంబార్ ఉంది కాబట్టి
సాంబార్ ఉంది కాబట్టి
ఉహు
ధను ఇగ పాప ఈగ నిద్రొచ్చి పడుకుంది తొందరగా లేసింది ఈ రోజు నేని పడుకుంది ఇక నేనేమో ఇప్పుడే సాంబార్ చేసాను కూర్చున్నాను గిన్నెలన్నీ తోమేసుకొని
అవు నేను తోమాల ఇప్పుడు కొన్ననాయిని మల్లా ఇగ గిన్నెలు ఐ తోమి ఫస్ట్ స్థానం పోసి పాపకు అన్నం తినిపియ్యాల పొద్దుగాల తక్కువ తిన్నది
అవునా మా పాప కూడా కొంచెం తక్కువనే తిన్నది రోజు తినబెడదాము అన్నమున్న ముద్దపప్పు అయింది కదా అని చూస్తే
హు పాప్పులు పండుకుందా ఈమె ఎమ్మటే లేచింది అయిదు పదిహేను నిమిషాల పండుకుంది ఎమ్మట్లే లేచింది ఇగ తానంపోతే అన్నం తింటే పడుకుంటది ఏమో మరి
అవును పిల్లల అంతే ఇగ మనకు పని ఉన్న రోజ ఏమ పడుకోరు పని లేని రోజ ఏమో ఎక్కువసేపు పడుకుంటాడు
హు
తిన్నారా మీరు
తిన్నా మీరు తిన్నారా
ఆ లేదు తినాలి ఇంకా కాసేపు అయ్యాక తిన్నామ అనేసి
హు ఈసారి గ్యాస్ లు దొరకడం కష్టం మే
చాలా అంటున్నారు ఇక్కడ కట్టెలుదొరకవు గ్యాస్ దొరకదు మాది కరెంట్ పోయి ఇండస్టయల్ స్టవ్ కర కరాబ్ అయింది అదే చూస్తున్నాను ఏం చేయాలో పాాలపో కో కూర్చున్నాను రెండు సిలిండర్లు కూడా లేవు మాకు ఒకటే సిలిండర్లు
మా కూడా అంతే ఏం బుక్ చేసుకోవాలి ట్వం వన్ డేస్ పడుతదటగా ఒక గ్యాస్ రావడానికి
ఆ బుక్ చేసుకున్నాక ట్వంటీ వన్ డేసా అ మైన
అందుకె ఇప్పుడు గ్యాస్ ఎర్రగా వచ్చినప్పుడు బుక్ చేసుకోవాలే
అవును
ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో
అవును వామ్మో ఇంత ఘోరంగా వచ్చింది అసలుకి పరిస్థితులు
హు అనుకోకుండానే వత్తాయి పరిస్థితులు
అవును కరోనాప్పుడు కూడా అమ్మో ఎంత డేంజర్ వచ్చింది అసలుకు ఆమో అది ఇంకా అదిఇంకా ఘోరం
ఇప్పుడు మనం కట్టల్పియి మీదయితే ఒండుకోలేం
అసల్కిక్కడ దొరకవు కదా ఈ సిటీలల్ల ఈ రూమ్లల్ల ఓనర్స్ పెట్టనియ్యరు ఏమన్న నేయనీ హ కిందిల్లయినా గూడా ఎక్కన్నో అక్కడ పెట్టినా గూడా ఏ రోడ్డు మీదకే పోతది పోగా అనుకోవచ్చు ఇది బిల్డింగ్లల్ల పక్కనోళ్ళు కంప్లేంట్లిత్తరూ మళ్ళనేవో అదంటరు ఇదంట్ టరు
పల్లెటూర్లైతే ఏంగాదు
ఊ పల్లెటూర్లైతే ఏమున్నదసలుకు
ఏం లేదు ఆ కట్టెలు రాళ్ళు దొరుకుతయ్ ఎమ్మట్లే ఆ పొయ్యి పెట్టి ఇగ కిందా నిప్పంటిత్తే
ఆ మేమెక్కువ శాతం ఊరికెళ్తే నాక్కట్టలపొయ్యి మీద వంటే ఇష్టం అన్నట్టు
అవునా
ఊ కట్టెల పొయ్యి మీద వంటే ఇష్టము మంచిగా ఇగ దాంతోటి పొయ్యా ఒండుకుంటానన్నట్టు ఊర్ళకెళ్తె ఎందుకననంటె కొంచెం టేస్ట్ బావుంటదీ మళ్ళ ఊరికెళ్తే ఖచ్చితంగ నాటుకోడి కోచ్ కోసుకుంటం అన్నట్టు మేము
ఊహు అవును మంచిగుంటది ఏంటిదిరా అన్న అ ఆ పల్ ల్లెటూర్లల్ల నాటు కోడులు మంచిగుంటయ్
అవును ఆర్గనిక్గా దొరుకుతయ్ గదా ఈ మందు మాకూ పెట్టకుండా ఇగ నాటుకోడి సుకుంటం ఇగ ఎట్లాగో వేనిళ్ళకో ఉమ్ కట్టల వొయ్యి అంటి త్తం కాబట్టీ ఇగట్లనే వంట చేస్తనన్నట్టిగ ఆమ కూర పూరీలు గానీ ఏదన్నా స్పెషల్ గా ఊరికెళ్ళినట్టు గుర్తుండాలి గదా ఊ ష్ ఏంజేస్తున్నరు ఇంకా మీరెప్పుడెళ్తారు ఊరి
ఇగ మేంగని ఊరికే
ఉగాది గూడెల్లరా
ఆహా వెళ్లం దాసరాకుపోతం మేం
దసరాకళ్తారా
మీరు
ఇగ మేంగూడ ఈ పాపను పట్టుకొని ఎండకు వెళ్ళాలంటే త కాదులేండి ఇగ వెళ్ళను
దూరం మళ్ చాలా దూరం కావట్టి ఇబ్బందైంది మీ దగ్గర్నే దగ్గరనేనా
మాది గూడ దూరమే మీ సైడే మాది గుడ
అవునింక
ఊ
దగ్గరుంటె ముప్పై నిమిషాలు పోవచ్చంతే
ఓ అర్ధగంట గంట అయినా పర్లేదులే గానీ మరీ ఐదు గంటలు ఊ మధ్యాహ్న మధ్యాహ్నం ట్రైన్ ఎక్తే సాయంత్రము ఈ ఎండకైతిబ్బంది
దూపా దూపాంటం
అంతే
ఈ పాపని తీసుకోని ఊక చీదరిచ్చుకుంటరు ఊక చీదరిచ్చుకుంటరు పోయిన సుఖం ఉండదు ఏం ఉండదు.
మళ్ళా వీళ్ళు ఏదన్న పెట్టినా తినరు ఊరి కెళ్ళినాక ఈ జర్నీకి ఒక రెండు మూడు రోజులు అన్నమే తినరు.
ఆ అది ప్రాబ్లం అది మెయిన్ ప్రాబ్లం ఏ ఎట్లయినా పోతే సాలూ ఆ అన్నం ముద్దనే దిగదు.
మ్ మ్
మ్మ్
అవును.
పాపే పండుకుందా
పాప పడుకుంది. ఆ స్నానం చేపియలేదు నీళ్లు కాగబెట్టినా ఇగ పాప ఆడుకుంటా ఆడుకుంటా మ్ హు ఇగ పడుకుంది పడుకుంది గదా అనేసి హీటర్ బంద్ చేసొచ్చి నేను కూడా చేయలే తనకి చేపిచ్చేసి చేద్దాం అనేసి ఉన్నా అందుకే తిన్లేదు ఇంకా స్నానం చేసాక తిందామనేసి ఆ ఆ తిన్లేదు. మ్. నేను లేటుగానే తింటాను నాక్ కలవాటది. నేను ఫుడ్ డైట్ చేస్తాను. ఆ తాగింది తను ఫుడ్ డైటింగ్ చేస్తున్నా అందుకనేసి ఆఫ్టర్నూన్ ఏదో ఒక డ్రింక్ తాగు తా మార్నింగ్ ఏదో డ్రింక్ తాగుతా ఆఫ్టర్నూనే లంచ్ అయితది.
మ్ హూ
మ్మ్ అది దానికి తానం పోసి ఇగ అన్నం తింట్లోలో వాళ్ళకి అన్నం తినిపిచ్చుడు అయిపోయిందనుకో మెయిన్ ప్రాబ్లం పోయిందంటే అని చెప్తా
మా పాపకి తినబెట్టాకనే నేను తింటే కొంచెం నిదానంగా ఒక ఐదు పది నిమి షాలు లేటుగా తిన్నా పర్లేదులే గాని అమ్మో వీల్ ఆ వీళ్ళ తినబెట్టాకనే మనం తింటేనే కొంచెం మనుకుని కడుపు నిండినట్టయితది. వాళ్ళు ది వాళ్ళు దీన్నంకనే సగం నిండినట్టైతది. మనం తినుడు తినకపోవుడు తర్వాత సంగతి గాని
మ్
మీరు కూడా నాలాగే అనుకుంటారా పిల్లల విషయంలో
సేమ్ అట్లనే అనుకుంటా ఎందుకంటే వాళ్ళు తినకపోతే ఈ పిల్లెందుకు తినట్లే దేరా పొద్దున్న తినిపోయినా ఇగ ఎందుకు తినలే అంటే ఒక్కొసారి ఒక రోజుకు రెండు మూడు సార్లు తిన్నా మంచిగనిపిత్తది.
అవును. మ్
వీళ్ళకి తినిపిచ్చుడు అయిపోతే ఆ ఒక పని అయిపోయింది. తర్వాత మనం మంచిగ నెమ్మదిగ తినుకోవచ్చు అని అనుకోవచ్చు.
అవునవును.
మ్మ్. మళ్ళీ వీళ్ళు పనుకుంటే కొంచెం ప్ర ప్రశాంతంగా పక్కన పనుకోవచ్చు అనిపిత్తది ఇంక
అవును వీళ్ళు పడుకుంటే మాత్రం ఏదో యుద్ధం సాధించినంత వి విజయ్ య అనిపిత్తది. అవును.
ఇగ మళ్ళ ప్రశాంతంగుండొచ్చు ఇగ అనుకుంటాం మ్ ఎందుకంటే తీర పనులు చేత్తరు అక్కడ వస్తులు పడేయను ఇక్కడ వస్తులు పడేయను.
నేను పొద్దుట ఎన్నింటికి తొమ్మిదిన్నరకి ఇష్ స్టార్ట్ చేసిన సాంబార్ చేయడం నేను ఇటు క్యారెట్లు కట్ చే త్తంటే లాయ కింద పడేత్తంది టమాటలు కట్ చేత్తంటే కింద పడేత్తంది ఆ పప్పు ఉడుక పెడితేనేమో నన్ను ఎత్తుకో అంటంది ఆ విజిల్ సౌండ్కు అది ఏడ మీద
ఆ మా పాప కూడా బిజిల్ సౌండ్ వత్తే చాలు భయపడతాంది ఊ
ఈవన్ ఏవో పట్టుకోవడానికి చూత్తది మిక్సీ సౌండ్ కైనా ఈమెకు ఇంట్రెస్ట్ ఆ రెండుస్ సౌండ్లు ఎంత నిద్రలు ఆ పట్టుకోడానికి ట్రై చెత్తది ఈమే అమ్మా ఎత్తుకో అమ్మ తుకో అన్నట్టు సైగ చే త్తది ఎత్తుకోగానే పట్టుకోవడానికి చూత్తది దూరం పోతేనేమో ఏడుత్తది
ఇవ నీల దొడు నీల దొడ్డు బాగా ఆడుతది మా పాపా నీళ్ళంటే పిచ్చి
అవును నేను నా ఇప్పుడు ఎట్లాగో ఎండాకాలమే కదా కొంచెం ఆడుకోనిలే ని ముగ లు ఏం కావు కదా అనేసి ఇ కొంచెం వాషింగ్ మిషిన్ లో వేయట్లేను బట్టలు ఇగ ఆమె చేతోటే విండుతున్న ఆ మా ఆయనవి నాయి ఏస్తా తున్నా ఆమె యా పిండే వరకు ఆమె పిండే వరకు నీళ్లలా ఆడుతుంది కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా అనేసి
ఉ సారే లెండి టైం